హలో
హలో
హలో ఉ ఉన్నావా బాగున్నావు
బావున నువ్వు
కానీ వితౌట్ గేట్ ఎగ్జామ్ కూడా జాయిన్ అవవచ్చుంట ఏం చేస్తున్నా
ఏం చేయట్లేదు ఊరికలా
తిన్నావా
తిన్న
ఏం తినవ్
పప్పు నువ్వు
నేను కూడా పప్పు అవునా మేము పప్పుే ఓన్లీ పట్టి ఆ కూర చేసి పప్పు
ఆకురపప్పు
పాలకూర మెంతి కూర వా అవి వేసి చేస్త సరే పప్పుూ
అన్నీ కలిపి చేస్తారా
ఆ పచ్చగా ఉంటది మిరపకాయలు ఇస్తారు
ఆ
మిరపకాయ వేసి ఈ ఆకూర వేసి చేస్తారు
అవునను
అవు మీదేం పప్పు
మాది పప్పుచారు
ఆహా టమాటా వ్యా ఆ ఓకే
అవును నీకేమి ఇష్టం బాగా వ ఏం వంటకం
నాకు పచ్చి పులుసు అంటే ఇష్టం బాగా
అవునా
ఔ నీకు
నాకు మా అమ్మ చేసింది ఏదైనా ఇష్టమే కానీ అన్నిట్లో మసాలా టమాటా అని ఒక కూర చేస్తుంది
ఓకే ఆహా ఎలా చేస్తారు అది
అంటే అందులో చాలా చాలా ఏం కాదు కొన్ని మసాలాలు వాడతారు
ఆ ఎలాంటి
అ పల్లీలు కొబ్బరి
అవును
అందులో కాజు కూడా వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే
అంటే అవన్నీ మిక్సీ వేసి పొడి చేస్తారా
తీసేసి
ఆ
వాటర్ వేసి
మ్మ్ హ్మ్ హ్ ఓహో
అలాగేస్ చేస్తారు చాలా బాగుం తన్
అవునా నీకొచ్చాయి
వచ్చా అంటే వచ్చు కానీ మరీ మా అమ్మ చేసినంత బాగా
ఆహా ఇంకా ఇంకేమిష్
దోశెల్ ప్పిన పచ్చి పులుసు కూడా నాకు ఒకప్పుడు ఇష్టం ఉండేది బాగా తినేదాన్ని
ఆ బాగుంటది మం చి పుల్ల పుల్లగా ఎండాకాలంలో కోర్ తింటామది
అవును
ఎండాకాలంలో మామిడి పండ్ లో అది ఏం టే బాగుంటది అవును మామిడి పనులు తిన్నారా
తిన్నాం తెచ్చుకుంనం తినాలి
ఓహో రసాలా లేదంటే రస రసాల మామిడి పల్లా లేదంటే కోస్తారు కదా అవ్వ ఓకే ఉన్నాయా తీయాగా
తినలేదు ఇంకా తని చూడాలి
ఆహో
రాత్రిపూట తింటే మ్మ్ సరిగ్గా అరగదు అని అంటారు కదా
అహా
అందుకే పొద్దున్న తిందామని జ్యూస్
హు మ్మ్
చాలా తక్కువగా
ఆహా
అయినా వీటిని నెల తినాలో అలానే తినాలి అంతగా ఏం ఇష్టం ఉండదు నాకు పండ్లు పల్లనే తినాలన్ స్లిప్
అ జ్యూస్ కూడా బానే ఉంటది ఆ ఇంకా అండి ఏ ఈరోజు పొద్దున్న ఏం తిన్నారు పొద్దునే ఏ వంటకం తిన్నారు
పొద్దున్న నుండి అదే పప్పుచారే
నలాగా మేము దు పెసరట్టె పెసరట్టే తిన్న
ఎలా చేస్తారో పెస్ఫెట్ అంటే నేను చాలా విన్నాను గానీ
పెసరట్టు పచ్చ పచ్చా మీనప్పప్పు ఉంటది కదా అండి పొట్టు పొట్టు ఉన్నది దాన్ని మిక్స్ చేసి దాంట్లో కొన్ని పిఎం సబ్ బియ్యం అవన్న వేసి మిక్సీ పెడతారు
మ్మ్
ఆ పెట్టాక దాన్నిట్లా పిండి లాగా చేసుకొని ఇంకా వేస్తారు అంతే
దోశలాగా చేస్తారా
ఆ దోసలాగే నే దానికి ఇంకా పల్లిప చెడేసుకొని తినొచ్చు బాగుంటది ఇంకా అండి పచ్చి నాకు ఇష్టం అన్నాను కదా పచ్చి పుల్సు అది ఎలా చేస్తారో తెలుసా చెప్పండి
మేము రెండు రకాలుగా చేస్తారు
ఆహా
ఒకటేమో మా లుగా చేస్తారు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు వేసి కలిపి చింతపండు రాసం రెండు రెండో దాం అట్లో కూడా అలానే ఉంటుంది కానీ నువ్వుల పొడి వేస్తారనమాట మా అమ్మ
ఓ అలా చేస్తారా మీరు
అ
కాదు
మరి
మేము పల్లీ లేం ఇచ్చి పల్లీలు పొడి చేసి అందులో చింత పండు రసం వేసి కారం అవన్నీ వేసాక ఆ ప చుల్లిగడ్డలు వేసి పోపేషిస్తాము బాగుంటది
కారం వేస్తారా అవును ఒక సారి మన్న చేసింది మా అమ్మ కారం వేసి ఎక్కువగా తినలేదు నేను
ఎండాకాలంలో తినాలంటా ఎక్కువ
కానీ కారం వేసిందయితే నాకు అంతగా నచ్చదు
అవునా ఎండాకాలం కదా ఆ నీళ్ళున్న పదార్థాలు తినాలి ఎక్కువ పళ్ళు కూరగాయలు హలో హలో
ఇంకా ఏ వంటకాలు ఇష్టం మీకు
మాకు నాన్ వెజ్ తింటారా అండి
తింటాను
ఏమి ఇష్టం అందులో
బోటీ మటన్
ఆహ్ నీకు ఓచ్చా చేయడానికి
హమ్ వచ్చు
ఏదొచ్చి ఏది ఇష్టం మీ
మటన్ ఇష్టం బోటీ కూడా చాలా ఇష్టం కానీ బోట్ టి నాకు వండడం రాదు మటన్ వండుతను బాగా కూడా
అవునా ఎలా కూరనా ఫ్రైయా
కర్రీ ఏ మేము ఎక్కువగా చేసుకునేది
అవునా ఎలా చేస్తారూ
మీరు
నా నాకు రావండి వంటకాలు
తింటావా
ఆహ్ తింటాను ఎగ్గొచ్చండి గుడ్డు
ఆహ్
గుడ్డు కూర ఓచ్చు
గుడ్డు కూర ఓచ్చా
ఆహ్
మటన్ తింటావా
మటన్ తింటాను కానీ నానాకు రాదండి చేయడానికి
అవునా నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పు ఇప్పుడే
హమ్మ్ ఇంకాడి ఏమన్నా వంట టాలు చేశారా అండి ఈ రోజు
ఇవాలేం చెయలేదండి
ఎందుకు
కొంచెం పని ఉంది అందుకే వంటా చాలా వైపు వెళ్ళలేకపోయినా
ఆహ్ రేపు తింటారా మరి నాన్ వెజ్
ఏమో తెలీదు మీరు
ఏమోనీ చూడాలండి
ఆహ్
హమ్ చూడాలి చేపలు రొయ్యలు వచ్చా చేయడానికి
రాదండి నేను రొయ్యలు అస్సలు తిన్నాను చేపలు వే వేయించితే తింటాను పులిసుసి పెడి
ముళ్లుళ్ళు తీసుకోడానికి వస్తాయా
వచ్చు
ఆ ఎప్పుడైనా ముళ్ళు దిగిందా లోపలికి
అవున్
అవును కష్టం కదా
ముళ్ళు తిగినప్పుడు అ అంట మనం ఒక ముద్ద అన్నం ముద్ద అలానే మింగేస్తే ముళ్ళు కూడా అన్నంతో పాటు వెళ్ళ పోతుందంట
ఆఓ కానీ ఇరుక్కుంటదేమో కదా అండి గొంతుకే
ఇ అలానే మింగేయాలి నామలకూడదు
ఆహా మనం మనం చేపలవు గుడ్డుకు తిన్నాక పెరుగన్నం తినొద్దు అంటండి
అవును
ఆ ఒంట్లో బాగుోదంట
అది ఎందుకు చెప్పారంటే చేపలనేవి మనకి ప్రోటీన్ కదా
అ
పెరుగు కూడా
ఆ ప్రోటీీన్ అ
టు హెవి అయిపో
కలిసిపోతే ఆ
ఎక్కువ అయిపోతుంది ఇంకా మన పొట్టలో అది డై అరగలేదు కష్ట కష్టం చాలా సమయం పడుతుంది అరగడానికి అందుకు
మళ్ళీ కక్క వచ్చేస్తుది ఏమో హుమ్మ్ ఇంకా అండి
ఏం తింటారు ఇష్టంగా
ఇష్టంగా అంటే మాంసంలో నాకు చికెన్ అంటే ఇష్టం
అంతేనా
ఆ అంతే అం
ఎన్ని రకాలుగా వడుతారా
ఆ వంట నేను నాకు రాదండి
ఏం మచ్చా అయితే మరి
సరే అండి వెళ్ళొస్తా
చెప్పండి